చెప్పు ఏం చెస్తున్నారు.
ఒకల్ చిన్న పనెన్నె ఎందుకు ఇవ్వాలి
ఉమ్ ఏంటి టీవా ఏంటికిరాని
సౌండ లైటర్ లైటర్ అప్పుడలు ఎంచవ బాగ పిండి నిన్న తీసుకొచ్చినాం పిన్ని అవి బిల్లు పెట్టి తీసుకొచ్చినాం ఆ వర్తఏమో అని చదురుతున్నాము అక్కడ
ఆ
ఆ వేయడానికి స్థలము చెక్కలకి
ఆదివారం కూడ ఉంటయా
ఆ తెచ్చుకోవచ్చు పిని
అవున మంచి
పెట్ట కదా మనకు ఇప్పుడు ఫెర్టిలైజర్ బాగుంటాది కదా ఎప్పుడైన ఉంటాది ఇకా
చె ఎం కూర ఏ స్పెషల్ కనుకో ఆదివారం ఇం కాకరకాయ్ వండిన పొద్దునా
కాకరకాయ మరి మీరు వందుకులేదు స్పెషల్
చెప్పేది ఇను కాకరకాయ్ వండిన వండినంక చేపలు తీసుకొచ్చింది వండ చూసి మరి ఆ ఇప్పుడు కాకరకాయ్ రేపు ఆలు గడ్డ ఊరి పోయినాక
ఆహా
లేకపోతే నేను మంచి కాకరికాయ్ వండితే
కాకర్కకాయ తింటాద పిల్లలు
ఫ్రై చేసిన
ఆ
స
ఫ్రై చేసిన కనకనే ఏమనలే తింటారు ఎంత కొంచెం కొంచెం ఇప్పుడు చేప కానీ తిన్నారా ఇదే కథ
ఈ హాస్టల్ పోతే ఉంటాయి కానీ కొంచెం నిమల్లంగ మన యూట్యూబ్ లలో స్టేటస్ వస్తలేవా ఈ హాస్టల్ సెలవున్చ్చినయో అయిపోయింద
అవునవును
తిన్నవ పిన్ని
ఇగ ఇంత ముందగానే బాబాయి కోసం చూస్తే బాబయ్ తినండి అన్నాడు ఇన్సేపే తిన్నా
పెట్టినావా ఫిష్ ఫ్రై చేసినావ
ఫిష్ కొన్ని ఫ్రై ఫ్రై అ తింటరు వీళ్ళు
ఫ్రై ఏ తింటారా
ఆ దాంట్లో పీస్ తినరు
హా హా హా
ఆ మీద చిన్న చిన్న యున్ను తలకాయ ఫ్రై చేస్తా ఏంపుతా కూరండుతా
ఆ
మిగిలినవి ఇగ ఫ్రైకి ఇగ వాళ్ళకి కిన్ని మాకిన్ని ఇగ అండ్ల ఏపాటి అయితయి ఇగ ఒక చాపల ఇగ వాళ్ళే కడిగి మాకు ఇన్ని వెట్టిర్రు వాళ్ళేం తీసుకున్నారు. అండ్ల షని అచ్చింది షన ఎంపినా అది ఇంత పెట్టినా తిన్నరు
ఎప్పుడు రేపు పొద్దున పోతర పిన్ని హాస్పిటల్ కు
ఊ పోద్దున్నేర అ
ఎండలు కొంచెం ఒక రెండు వారాలు కోడితే మంచిగా ఉండు చల్లగా ఉండు
ఉమ్ పడితే మంచిగా ఉండు అసలు సార్
ఉమ్ చల్లగుండు కొంచం
ఎమ్మో బస్సులు దొరకదు. రైడ్ బంద్ అయితది ఆధార్ కార్డ్ బస్సులు దొర్కవరా సీట్లు
అవునవును
ఉరుకాలే
ఉరుకాలే
ఉమ్ అవి ఉంటాయి డబ్బులు పెట్టుకొని పోయేటివి ఉంటాయి మాగాస్టాక్గాని ఆధార్ కార్డ్ బస్లే దొరకవు.
దొరుకవు దొరకవు
అవు దొరకోక దాండు
చిన్నూ తిన్నాడ చిన్నూ
చిన్ను తిన్నాడు.
ఏవనుకున్నారు పిన్ని హాస్టల్లో ఎత్తా అనుకున్నారు కదా!
హాస్టలు గా ఫోన్ చెత్తా అన్నారు రా వాళ్ళు చెత్తారు కావచ్చు మరి
ఎయ్యిళ్ళు వాడు ఇక్కడ ఉంటే అంత ఖరాబ్ అయితాండు.
ఉమ్ అదే ఓహో అంటలేనా
అంత సాయితలు సాయితలు బాగా అయితన్నాయి. స్టడీ మీద ఇంట్రెస్ట్ వేడుతలేడు వాడు
ఏ ఫోకస్ ఎత్తే మస్ చవుతాడ రా ఫోకస్ ఎత్తలేడు.
అదే ఇగ మంది తిన్న వాళ్ళు ఆడేవాళ్ళు ఎక్కువైనంక ఇగ స్టడీ మీదికేం ఏం పోతరు పిన్ని పోయ్ బుక్ పడదమని వచ్చేసరికి చిన్నూ రా అంటే అయి పోయే కథ ఉమ్ గట్టంటన్నా హస్ అంత లేదులే హాస్టల్ ఎత్తనే పిల్లలకు అన్ని తెలుస్తాయి.
ఎత్తమని పోయిన సంవత్సరం ఫిక్స్ అయినం తర్వాత నాలుగో వత్తదాని నవోదయా రాపిచ్చినం ఇగ అట్ల ఒక సంవత్సరం లేట్ అయింది. ఇగ ఆగినా మన్ రే అని మళ్ళీ ఇప్పుడు ఏద్దామని ప్రైవేట్ అన్న ఏద్దాం అనుకున్నాము.
ఓ..
ప్రైవేట్ చదివిస్తే ఇప్పుడే లక్షలు పెట్టుకుంటే టెన్త్ అయిపోయినం ఇంకా ముగ్గురు పిల్లలకు తట్టుకోగలుగుతామా అని అట్లా ఆలోచ
అది కూడా నిజామే పిన్ని
ఈ చిన్న చదువులకి ఎందుకు కాని మళ్ళా ఇగ బండ వెల్లా సీటు కోసం తిరుగుతాండు బాబాయి
తిరుగుమన్ తిరుగుమన్ సప్పుడేక దగ్గర ఉంటది కొంచెం మనకూడా
హ్మ్
ఏ సదవేయన్ చేయమను ఎట్లాగు పిన్ని స్ సోషల్ల్ వల్వెర్ ల స్టడీ బాగుంటుంది వాళ్ళు ఏం వచ్చ ఉండలే అని కాదు
ఆ మంచిగా ఉంటుంది రా స్టడి ఇ ఇద్దరు పిల్లల్ని అందులో గదే కాకపోతే ఇంటరు ప్రైవేట్ గా వేసుకోవాలి కొంచెం ఎంసేట్ కోచింగ్ లాగిస్తారు కదా హ్మ్ ఇప్పుడు పప్పి పప్పి అయితే గనుక కొంచెం టైం ఉన్నది ఇగ కోలుకోడానికి మేము
హే హే హే
క్ష అయితే సెకండ్ ఇయర్ అయిపోతది. ఆ ఇంకొక సర రెండు సంవత్సరాలు నిజంగానే
ఇప్పుడి యయితా పిన్ని
ఆ యయిత్ రా
ఇంకో రెండు సంవత్సరాల అయితే అయిపోతాది
ఆ రెండు సంవత్సరాల వరకు ప్రిన్స్ ది నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అయిపోతాది కాని ఆమె మళ్ళ ఎట్ల పోతాదో బీటెక్ జేఈఈ మెయిన్స్
ఇగ కొంచెం అప్పుడు వరకు సెట్ అయితాం మేము ఇగ ఇల్ల అయితది కొం ఆ ఇల్ల అయితది కొంచెం సెట్ అయితాం
టెన్శానే కొంచెం
హ్మ్ ఆన్లైన్ లో ఏమైనా బుక్ చేసుకుంటావారా నువ్వు
ఏ చేసుకోను పిన్ని నాకు ఇగ అంత ఇంట్రెస్ట్ అక్కడికి ఇప్పుడు పోను
అసల్ సుడ కూడా సుడవా
సూడను పిన్ని
హ్మ్ హు
చూడను చెయ్యను మీరు చేసుకుంటరా
పిల్లలు చెతరు పిల్లలకే నేను చేత్త ఏమన్నా అవసరం ఉంటె చిన్ను చేసుకుంటాడు ఇగ నేను కూడా చెత్తా
చెప్పులు అయి తీసుకోవాలె మొన్న మంచి చెప్పులు పిన్ని కు క్కలు కోరికేసినాయి కొత్తయ్యె
చూడు
అదె చూడాలి ఇగ అది ఒక్కటే మొన్న వాసవి అక్క తీసుకుంటా తీసుకున్నది కానీ అది అం త రెడ్ కలరీయి పువ్వులు పువ్వులు అంత మంచిగా అనిపియలే
హ్మ్ ఆన్లైన్ లో మంచిగా ఉన్నాయి చెప్పులు బయట దొర్క దొరుకతలేవ్ అట్ల
తర చూడు పిన్ని ఎవరో మూడు అంటే నా నెంబరు మంచిగుంటే చూసి పెట్టు ఆర్డర్ చేసుకుంటా
ఉమ్
నెంబరు ఏడో నెంబరు
ఉమ్
మాయి హీల్స్ లాగా అట్లే అవసరం లేదు మామూలుగా డైలీ వేర్ లాగానీ
టె ఇంకా ఫుల్ మంచి ఉన్నాయి హిల్స్ ఉన్నయి ఇంకా మంచి డిజైన్లు
హిల్స్ అదు గని ఇంల్ల ఎప్పుడన్నా చెల్ల వాళ్ళు చుతే ఫ్రీగుంటే నేను వర్క్చేసుకుంటా ఫ్రీగుంటే చెల్ల వాళ్ళకు వీలయితేనే నీకు ఫ్రీ ఉన్నప్పుడే
ఉహు నేన్ మొన్న తీసుకున్నా కాపోతే నేను తీసుకున్నాక మంచి మంచివి పెట్టిర అందులా
ఆ
వెతికి వెతికి వెతికి వెతికి ఒకటి సెలక్షన్ చేసుకొని పెట్ కున్నా నేను పెట్టుకున్నంక ఇగ వత్తాయి అన్ నంగా మంచి మంచి పెట్టిది వాటిని నేన్ క్యాన్సల్ చేసుకోలని అవే ఉంచుకున్నా ఇగ ఉమ్
దేవుడా
టీవీ సౌడ్ ఆ ఉమ్ తింటంద
కలుపుతాన పిన్ని అన్నం కలుపుతాన
కారం తినదారా
ఏ బాగా తినది కొంచం బాగా తింటే ఇగ ఓగరి చ్చుకున్నట్టు చేస్తది ఫస్ట్ కంచెలో కొంచెం తక్కువనే అమేకు ఈ బయట్ ఫుట్స్ అనాంగా బిస్కెట్ల అనంగా ఇవి అనంగా షాప్లోవి అనంగా పడవు తినదు ఒక పాప్డలే అట్లా ఎట్లనో అలవాట్ టె ఎందుకంటే అన్నం కోసం అదైనా
అయల్ ఫుడ్ కాదుర మరే
అదోక్కడ తింటేనే అన్నం తింటది పిన్ని దాన్ని ఏం చేయలేక దాన్ని పెట్టుదైతంది లేకపోతే అసలు అన్నమే తినదిగ
అలవాటయితే అది బాడి బడికి పడితే అయిపోయే ఆయిల్ ఫుడ్ అయితే ఆయితే ఉమ్
ఏం చేస్తాను మా ముసలమ్మ ఏం చేస్తాంద్
మీ ముసలమ్మా పన్నట్టుంది
పండుకున్నద ఒక్కసారి మాట్లాడాలి ఏంటిది మన ఆధార్ కార్డు తీసుకపోయి తీసుకోపో కుండా గవర్నమెంట్ హాస్పిటల్ పోయిందంటే నవ్వోత్తంది నాకు
ఏంటి
ఆధార్ కార్డు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పోయిందంటే
ఉమ్ నవ్వ పోయినవ్ కొద్దిసేపు
అడగదు అసలు కనాపడలేదు నాకు కనపడితే నేను అడుగుదా అని చుత్తన్నా నాకు మొన్న వాసవి అక్క పెంది అ కనపడలే కనబడితే అడుగుదామని చూస్తాన్న మొన్న రెండు రోజులు యాప చెక్క నానేసి పంపించింది తాతతోటి నీళ్ళు తగుతంటే
ఆ
ఏమో నండి నాకు కనపడలే చిల్ల వాళ్ళు కూడా తాగిలంట కదా
అందర తాగిర్రు గ్లాస్ గ్లాస్ అ ఆయదు చిన్న గ్లాస్ నిండా
అదే అంటాంది అందరం తగినామ
ఊ నేను తాగిన ఆరు తాగిన పది నిమిషాల నుండే జలుబు అయింది నాకు
ఆహాహా
గోరంగా తుమ్ముడు ముక్కు చీదుడే చీదుడు పల్లె
పిన్నీ హలో అదొక పిన్ని ఇ మష